అంటే ఏం చేస్తున్నావ్
గద తిన్నావా
ఉ నా నేను తినలేదుగా ఇంకా
ఆహా ఇంకా లేదు
ఏంటి ప్లనింగ్స్ వీకెండ్
ఏముంది బయటికి వెళ్దాం అనుకుంటున్నాను షాపింగ్ ఇంక ఉగాదికి ఏం తీసుకోలేదు షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా ఎండ చూస్తేనేమో దారుణం ఉంది ఎండ ఎండ చూస్తే భయం వేసేస్తుంది బయటికి వెళ్ళాలంటే
బాబు అసలు ఏ మ
ఆ ఇ ఇప్పుడే ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా ముదిరితే ఎండలు ఇంకా ఎట్లా ఉంటందో
ఆ మీకన్నా కొంచెం ఏ సి అన్నా ఉంది నేను పెట్టించాలా ఏ సి
అ
ఏంటి సంగతులు
చెప్పాలి
డల్
పిల్లలు తిన్నారా
వాళ్ళకి పెడతా తింటున్న
ఆహా ఏముంది ఆ గ్యాస్ ఏమో బుక్ చేసినా కానీ రావట్లేదు ఏం చేస్తారో ఏందో నాకు ఏం అర్థం కావట్లే
గ్యాస్ కనెక్షన్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయంట అందుకని ఫ్లిప్కార్ట్ లో అన్నిట్లో సేల్స్ పెరిగిపోతున్నాయంట ఇండక్షన్స్ స్టవ్స్
అవును అవును
ఆ దేస్పాటం
ఆ యుద్ధం ఎప్పుడు ఆగి సచ్చిద్ధో అర్ధమై సావట్లా ఇప్పుడు అందరు ఇప్పుడు గ్యాస్ లేదని చెప్పి ఆ స్టవ్ల మీద పడతారు కరెంట్ బిల్ పెరిగిపోద్ది కరెంట్ ఇంకా మళ్ళీ కరెంట్ కోతలు వస్తాయి తలకాయి నొప్పి బాబోయ్ సమ్మర్ అంటేనే అసలు స్టార్ట్ చెప్పారు ఇప్పుడే ఇప్పటికే కట్ చేస్తున్నాడు పొద్దున సాయంత్రం ఏదో టైమ్ లో
అవును లే
ఇంక అందరు కరెంట్ మీద పడ్డారంటే కరెంట్ గోవిందా ఏం చేస్తాం
హుమ్ గ్యాస్ వచ్చిద్దండి రిలీజ్ చేస్త వస్తారంట ఒక టూ డేస్లో బెస్టే రిలీజ్ చేస్తారు
ఇంకా అట్ల రోజు ఆ ఏంటి రెండురోజులు రోజులన్నీ ఇంకట్లనే పోతావుంది
అది అయిపోవచ్చిందా ఇంకోటి బుక్ చేసుకోలేదా మీరు వెంటనే
చేసా నిన్న నిన్నగాక మొన్న అయిపోతే పెట్టాము మళ్ళా బుక్ ఇచ్చేశాం వెంటనే ఏది వాడ్ది వాడు తీసుకోవట్లేదు వ మాముూల్గా ఇంత ముందు అయితే బుక్ చేసిన మరుసటి రోజే తీసుకొచ్చి ఇంట్లో వేసిపోతాడు
ఆ
ఇంకెప్పుడుకొచ్చిద్దో ఏమో మరి
ఏంటి మీది హెచ్పియా ఇండియన్ గ్యాసా
ఇండియన్ ఇండియను
హెచ్పి అయితే బెట్రే త్వరగా వచ్చిద్ధి అది ఇండియన్ ఎప్పుడో వీక్ లో ఆ వన్ వీక్ లో టూ టైమ్సే వచ్చిద్ధి
హుమ్ ఏమో
అంతే అనుకుంట అంటే రోజు వచ్చిద్ది
చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ కి ఇస్తాము అని అంటున్నారంట
ఈ యుద్ధాల్ కారణంగా మనం సఫర్ అవుతున్నాం
ఆ మనకే ప్రోబ్
హుమ్ బెంగ్ళూరులో అయితే పాపం హాస్టల్స్ హోటల్స్ అన్ని మూసేసారంట హలొ
అ వాళ్ళేంద అల్లాడుతున్నారో పాపం హైద్రబాడ్కి కూడ స్టార్ట్ అయిపోయింది ఇంకా క్రైసిస్ స్టార్ట్ అయిపోయింది ఇంక హెచ్ ఆ యల్పీజి ఇంక అందరు కట్టెలపొయ్యిలకి వచ్చారు మళ్ళీ బ్యాక్ టు కట్టెలపొయ్యి జనాలంత ఇప్పుడు మళ్ళీ ఇళ్లలో పొయ్యిలు రెడీ చేసుకుంటున్నారు సిమెంటుల్ తోటి ఇప్పుడు ఎలా మళ్ళీ బ్యాక్ టు కట్టెల పోయికి వచ్చారు మరి అంతేగా ఎదున్నా లేకపోయిన పోయిన రోజు గ్యాస్ ఎలగాల్సిందె మంట మంట ఉండాల్సిందేనె ఇంట్లో అది లేకపోతే ఏం జరుగుతది ఏది జరగదు
హుమ్
మా చిన్నగ స్టార్ట్ అవుతున్నాయి అన్నిీ క్రైసిస్లోకి వెళ్ళిపోతాం మళ్ళా అందుకే ముందుగానే అన్నీ ఈ ఈ వైఫై తోనె ఉండవంట కనెక్షన్స్ ఇవన్నీ ఉండవు జాగ్రత్త కొత్తగా అని అంటున్నారు మరి ఆ లిక్విడ్ క్యాష్ పెట్టుకోమని చెప్తున్నారు ఏం జరిగిద్దో ఎందొ మరి
ఇప్పుడ క్యాష్ ఎందుకే బ్యాంకుల్ కి ఏమైంది
అన్నిీ అన్నిీ ఇంక ఆగిపోతయి ఇంకా ఆన్లైన్ లేకపోతే ఏం ఉంటది ఇంకా ఆఫ్లైన్లోనే కదా ఉండాలి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ లేకపోతే ఏం చేస్తావు వైఫైలో ఆపేస్తారంటా ఆన్లైన్ సిగ్నల్స్ ఏమి ఉండవుంట ఏం జరిగిన కష్టమే అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండమని చెప్తున్నారు
ప్రాబ్లమ్ అయ్యిద్ది కదె అప్పుడు
మ్ చాల స్ట్రక్ అవుతాం మనం అస్ ట్ల చాల స్ట్రక్ అవుతాం అంటున్నారు మరి యుద్ధం అట్లనే కొనసాగే పని అయితే ఇంకా వరల్డ్ వార్ కూడా వచ్చిది అని అంటున్నారు
అంటే ఆ ద్ ఇస్లాయిల్ అటువైపు నుంచి మనకి పెట్రోల్ వచ్చిందా
మొత్తం అట్నుంచె మనకొచ్చేది ఇజ్రాయల్ నుంచే వస్తుంది మనకి పెట్రోలు
అరియా వాళ్ళకి వాఓల్వర్ అంటే వాళ్ళ మన మీద పగగానే ఉంటారు కదా వాళ్ళు యాక్సప్ మనకి ఇస్తారా
అసలు ఆపేస్తున్నారుగా మధ్యలో రానీకుండా అందుకేగా ఇక్కడికి రావట్లేదు మనకి బోట్స్ ఆపేస్ వన్నారే రాని కుండా
ఇ
కనెక్షన్స్ మొత్తం కట్ అయిపోయాయి ఇప్పుడు వాళ్ళంతా యుద్ధంలో వాళ్ళ వాళ్ళు ఎవరు బతుకుతారా ఎవరు చేస్తారా అన్నట్టు వాళ్ళు కొట్టుకొని వస్తుంటేం మనక ఏి ఎగుమతులు దిగుమతులు మొత్తం ఆగిపోయినాయి కదా ఎక్స్పోర్ట్స్ అన్ని ఆపేశారు వాళ్ళు ఇంపోర్ట్ చేసు కోవట్లేదు ఎక్స్పోర్ట్ చేయట్లేదు
ఇకా బాల చాల మంద మళ్ళీ కక్కరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ ఏం చేస్తాం తప్పదు మనకి కొన్నాళ్ళు ఏంటి సంగతులు
ఏముంది చెప్పాలి బుక్ చేసావా నువ్వు గ్యాసు స్పే
అనే మా మామయ్య వాళ్ళు బుక్ చేస్తే కొత్తది పెట్టాము మళ్ళీ టెన్ డేస్ బ్యాక్ పెట్టామ పెట్టినట్టున్నారు తర్వాత బుక్ చేయలేదు అనుకుంటా
ర్స్ పెట్కోవ మెట్రస్ పేరు ఇప్పుడు బుక్ చేస్తే గాని ఎప్పటికో ఇస్తున్నారు మళ్ళీ ఇబ్బంది కొద్దది మధ్యలో ఆయిపోతే ఏను ఆ రోజు యుద్ధం ఇ ఇట్లా గ్యాస్ ప్రాబ్లమ్ అవుతుంది అనగా న వెంటనే మమ్మీ చెప్పా అమ్మా నువ్వు
అప్పుడే బుగ తవా
ఆ అప్పుడే బుక్ చేసా ఫోర్ ఫ్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందిలే బుక్ చేయొచ్చు కూడా
హ
మమ్మీ అదే అంటుంది
ఆ స్టవే బెటరేనా కలిసి కొన్నాళ్ళ వరకు అంటే కంటిన్యూస్ గా కాకుండా
ఇప్పుడు ఒకే గ్యాస్ చదే అంటుంది గ్యాస్ కాగాని ఆపేశారా ఇంకా పంట మీద పడ్డారంటే కూడా అది కూడా ఇబ్బందిన జనాాలందరుూ సప్లై రావాలంటే కరెంట్ గవర్నమెంట్ ఆయడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది ఇప్పటిక అట్ ఆఫ స్టాక్ అయి తెలిసి సా స్టౌలు ఎక్కడ లేవు ఇప్పటికే జానాలు మొత్తం కొనేసారు
ఇయో అమెజాన్ కూడాలేదా
ఇ లేే వంటవు ట్ ఆఫ్ స్టాక్ పెట్టేసార్ మొత్తం వాడికి ఇప్పుడు ఈ ఫ్రాక్చరలకి ఇప్పుడు వాడు పెరిగిన శైలు
ఆంట పండగే
మావులి పడుగగాదు అంటే ఇంకా ఎకానమీ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఇది తప్పవు ఇంకా
అవును మన దగ్గర డిమార్ట్ లో కూడా అమ్ముతారు కదా అవి
న్నాయి అసలు లేవంట డిమార్ట్ లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేస్తున్నారు ఇండస్ట్రీ అందరు అవే కొనుక్కపో న్నారండి పోతా పోతా
మాళ్ళగైతే డి మోట్ లో కూడా అమ్ముతారు కదా నేనైతే ఇప్పుడు చూడలేదు
అమ్ముతారు కాకతే కంపెనీ ఉండవ ఆడ తళతఫ్రా అన్న పెడతాడు కంపెనీ దొరకాలంటే కష్టమేలే రిస్టేజ్ అట అంటే కొనాలంటే కష్టం
ఆ అవును మనీ మన్న ప్రొవిజన్స్ కూడా పెరిగిపోతాయంటే
అన్ని నేళ్లు పెంచుతాడు అవును
వెనిస్తారంతా
ఏమో మొన్న మోడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసి దాని ఎవరో చెప్తున్నారు మొన్న ఆ మూడు నెల ముందే ఇచ్చేస్తా అక్కడంట సరుకులంతా అక్కడంతా యుద్ధాలు అవి జరుగుతున్నాయి ఎప్పుడెట్లా ఉంటుందో తెలీయదుని మూడు మూడు నెలల ముందు సరుకు అంతా రేషన్లో తీసేసుకోమని చెప్తున్నారంట
అయితే ప్రాబ్లం ఉందింది
మళ్ళా స్టాక్ పెట్టుకోండి ఇంట్లో అని కూడా చెప్తున్నారు ఎప్పుడు ఎలా ఉండి ధ తె లేదు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారండి
అ
ఏం జరు మనకి ఒకే బక్క
హ
ఇంకేం అండి
ఎంటి సంగతులు
ఏంటి ప్లాన్స్ వీకెండ్
ఏమి ఉన్నాయే నా బొంద పెద్దొడ బండ మీద పొద్దున్నాడు అమో పల్ రెండు దోకపైన మాకేమో భయం వేసింది లోపల ఏ ముక్కే ఏమన్నా తగిలినయి ఏమో అని మా అత్త ఏమో టెన్షన్ హార్ట్ పేషెంట్ కదా భయమేసింది పాపం ఏడుచింది ఇంకా అట్లా కొనుక్కుంటామని వెళ్ళడు ఇంకా నయం ఆయన చిన్నగా స్కూటీ మీద వస్తున్నాడు ఇంకా మాముూలు బైక్ అయితే
మాద దెబ్బ తినడు
డెక్క ఆ
వాళ్ళు బాగా గీసుకున్నాయి సుమస్తారే మాక్సిమం రావడానికి ట్రై చేస్తా
నాన్నే వచ్చారా
ఈ రోజు వస్తాడే
ఆహాహా ఓకే సరే సరే
సరేన అయితే జాగ్రత్త
ఆ సరే
బాయ్
ఆ బాయ్